హలో ఏం చేస్తున్నావ్
నేనా ాల హలో హలో
హలో ఆ విన పడుతుందా హలో ఆ నాకు వినిపిస్తుంది ఆ ఆ ఏమ్ చేస్తా నావ్ అన్న
నేనా ప్రస్ నేను బానే ఉన్నా హమ్ పని అయిందా
హా వంటిపోయిందా
హ హా ఆయి పోయింది వంట అయిపోయింది పోద్దున్నే క్యారేజీలు కట్టేసి ఆ అయిపోయింది పోద్దున్నే క్యారేజీలు ఏం కూర గూత్తొంకాయ కూర వండా ఇవాల
బో నా ఫేవరేట్ వండావా ఏమే మేం వేసి వండావ్ మ్
దాన్
నా ఫెవరెట్ కూర వండావా అంటన్నా
అవునా నీకు ఇష్టం ఆ కూర
మ్ అవును
ఉ ఆ ఎట్లా వండానంటే వండతా అది ఎలా వండనే అంటే ఎండు కొబ్బరి వేరుసన గుళ్ళు, నువ్వులు
మ్
అలం వెల్లుల్లి పేస్ట్ ఏసి పేస్ట్ చేసేసి పెరుగు కూడా వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు
మ్
గసుకుసలు ఎయలేదు అన్నేసి పేస్ట్ చేసి పెరుగు వేసా నువ్వైతే ఎలా చేస్తావ్
నేను అలాగే చేస్తా కానీ గసగసాలు, లవ్ బొంగాలు కాయ అడికూడాస్ తనను
మ్
తమ
చింతపండు పూలుసు వేస్తే బాగుంటదా
ఉన్నావా లైన్లా
ఉన్నా ఉన్నా ఒకే లైన్ లో ఉన్నా మ్ ఇంకా ఇంకేం సంగతులు ఆ ఆ
ఆ బాగుంటది వాయిస్ ఏంటో కట్ అవుతున్నా కరెక్ట్ గా ఉంది కోయ్ అని సౌండ్ వస్తుంది మీకు క్లియర్గా ఉందా వాయిసు
ఆ నాకు క్లియర్ గానే ఉంది నెట్ లేదనుకుంటా హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో బ్రేక్ అవుతుంది కదా వాయిస్ హలో
ఆ బ్రేక్ అవుతుంది ముక్కలు ముక్కలుగా వస్తుంది
ఆ ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఏం టిఫిన్
ఇవాళ మా టిఫిన్ అట్టు ఎగ్ దోసా
ఓహో మాది బ్రెడ్ ఆమ్లెట్
హు హుం హుమ్మ్ మరి ఎండ ఎట్లుంది మాకు బాగుంది మండిపోతుంది ఎండ మీకెల ఉంది.
అలాగె ఉంది ఎండగ
హుమ్మ్ మ ఎండాకాలం బాగుండెటట్టు ఉన్నయ్ ఎండ్లు
ఊమ్ ఏం చానాళ్టికి ఫోన్ చేసావు.
నేనా బిజీగ ఉంటున్నాగ ఈ పెళ్ళిళ్ళ సీజన్ కదా
హుమ్మ్ అంతేలే
ఇపెళ్ళిళకు రాను యెళ్ళను ఆ పండగ షాపింగ్లు అయె సరిపోతన్నయ్ ఉమ్మ్ ఇంకేం మరి ఉగాది హడావుడి యేంలేద ఆ ఇల్లు సుబ్రం ఎప్పుడో చేసుకున్న చేశ నెల ముందే
ఇంక టైం ఉందిగా ఉగాదికి ఇంక నేను మొదల్ బెట్టాలి బిర్యానీ చేస్తావుగా పండుకు
ఆ చేస్తగా
ఎలా జేస్త
హుమ్మ్ చేస్తా ధమ్ బిర్యాని జేస్త యేమ్ చేస్తాను ముందు చికెన్ని బాగ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను రెండు గెంట్లొ హుమ్మ్ అన్ని ఉప్పు కారం పసుపు అల్లం చిన్నలు పైపేస్టు గరం మసాలా ఆ అప్పుడు బాగా వస్తాది హుమ్మ్
ఉమ్మ్
అవును అట్ల నాన్ బెట్టి పెరిగేసి
ఊమ్
నాన్బెట్టేస్త నాన్ బెట్టేసిన్ తర్వాత్
బస్
ఇంక ఉల్లిపాయల్ ఆయన్ని యేంచుకొనీ గరం మసాలా హోల్ గరం మసాల అయి ఉంటాయ్ గాద అయ్ అన్నీ ఫ్రై చేస్ కొని కొంచొం కొబ్బరి మషాల కూడ యేసి ఫ్రై చేస్ కొని పుదీనా కొత్తిమీర అయిన్ని యేస్ కొనీ ఫ్రై చేసి తర్వాత్ చికెన్ ఏస్త ఆ చికెన్ యేసి ఎసరు పోసి బియ్యం వేస్త అదే దమ్ బిర్యాని
హుమ్
ఇంక సేమ్యాల్ అయి చేస్ కోవాలి గోధుమ్ హుమ్మ్ జీడిపప్ పేస్ట్ ఎయైను అది కర్రీలో బాగుంటది రైస్ లో హూమ్మ్ బాస్మతి రైస్ ఎ
ఉమ్
హుమ్ ఎప్పుడైన ఒకసారి ఒకేషనల్ గా అంటే బాస్మతి తిరేశ ఇంట్లో అంటే మామూల్ రైసుతో జేస్త
ఊహు, అది సంగతి. నాయ్ ఏం ఉన్నాయి చెప్పాలి
హూమ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేయట్లేదా
మా ఫ్రెండ్సా చెయట్ల అదే పెళ్ళిళ్ళ సీజన్ సీజనుగా అందరు బిజీగున్నారు
అందరు బిజి
ఇకా పొద్దున్నే ఇవాళ ఉమ్ పొద్దున్నే పనిఅమ్మయి ఎదింటికల్ల వచ్చింది ఇవాళ మా పానమ్మయి
అబ్బో ఉమ్ వాళ్ళు కూడా బిజీగా ఉన్నట్టున్నారు దొరకట్లు పనోల్లో ఎవరు అసలు
ఆ అవును దొరక
ఉమ్
ఇ పొద్దున్నే ఒచ్చింది అలా. క్యారేజీ పెట్టే పని ఉందిగా, గబగబా. కాగ పెట్టేసి గుత్తొంకాయ్ కాయలు ఉన్నయ్ ఇంట్లో గుత్తొంకాయలు, వేసేసి బట్లా బాట్లారేసేసి ఉత్కేసి
ఉమ్
చేశానన్నమాట అదే చూస్తున్నా ఫ్రీగానే ఉన్నా కదా అని. నీతోటి మాట్లాడతున్నా ఉమ్ అ చాన్నాళ్ళు అయింది ఫోన్ చేసి అసలు చెయ్యట్లేదు
అదే చెప్తుంటేనే పండక్కా పండగ హడావిడిలో ఉన్నాం ఉమ్ ఉమ్ సామాన్లు తోముకోవడం.
సేమియాలు ఎలా కాస్తారు?
సేమ్యాలు అయి మిషన్ వేయించాలి, గోధుమ పింది ఏసి ఓగ నాలుగు కిలోలు గోధుమ పిండి, ఒ కిలో మైదా పిండి వేసి సేమియాలు పట్టిస్తాము, మిషన్ దగ్గర
ఆహా వాళ్ళే పట్టిచ్చిస్తారా.
పట్టించి ఇస్తారు, కిలోకి ఎంతన్న ఆ పిండి మనం ఇస్తే కిలోకి ఎంతని తీసుకొని ఇస్త, ఇస్తే ఇయన్ని తీసుకొచ్చి ఎండబెట్టుకోవాలి మనం.
ఆ
ఎండబెట్టుకొని అప్పుడు అయ్యామన్నా కాబోయే ఇన్నీళ్ళల్లో ఏసి తీసేయాలి ఒక రెండు నిమిషాలు ఉంచి
ఆ వెన్నీలల్లో ఏస్తారా?
ఆ అవి తీసుకొచ్చి వేనీళ్లలో ఏసి వెంటనే వాట్ చేస్
మళ్ళ ఎండ్ల పెడతారా?
ఆహా ఇంకెండలో పెట్టరు, ఇంక వండేటప్పుడు అట్లా
ఉహు
ఉమ్
ఉమ్ సగ్గు బియ్యం ఏస్తారు కదా.
ఉహు అట్లా చేసి దాని మీద ఏమన్నా ఎండు కొబ్బరి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అయన్నీ ఏస్ తర్ జీడిపప్పు ఆహా సగ్గుబియ్యమే అది, అది పయిసం సగ్గుబియ్యం ఏస్తే ఏమన్నా పొడి సేమియాలని చేస్తారు. ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఏస్తారు, జీడిపప్పు పిస్తా, బాదం ఎండు ఖర్జూరం అయన్నీ ఏసి చేస్తారు.
ఉమ్ ఖర్జూరాలు బాగా తింటారు కదా ఈ నెల్లో
ఆ బలమని
ఉమ్ ఖర్జూరాలు బాగా తింటారు, ఉపసాలు ఉంటారు కదా.
ఇంకేం మరి?
ఉపవాసాలు ఉంటారు కదా. ఉమ్ ఆ తెల్లవారు జామున ఎన్నింటికి లెగుస్తారు?
తెల్లవారుజామున మూడు వండుకునే పని ఉంటే.
ఉమ్
మూడింటి మ్ ఆ ఐదు ఐదు లోప్ నాలుగున్నర లోపు తినేస్తాం
ఉమ్
ఉమ్
నాలుగున్నర లోపు ఇంక పగలంతా ఏం తినరా
ఎం తిందు సాయంత్రం ఆరున్నరకి అట్లా
ఆరున్నరకి మళ్ళీ వంట చేస్
ఉమ్ ఆ
నమాజు
నమాజు కూడా ఇంక అప్పుడే ఆరున్నరకి నమాజ్ చేసి అప్పుడు తింటారు
మ్ మొత్తానికి పండగ హడావిడిలో ఉన్నావు
అంతేగా మరి
ఉమ్
రెండు రోజులు ఇంకా వారం ఉన్నట్టు ఉంది పది రోజులు
హు మ్ ఇంకా ఎన్ని రోజులు ఉంది
ఇంకా పది రోజులు ఉంది రేప్ శుక్రవారమొ శనివారంమొ మా ఇంట్లో నా ఎవరూ లేరు
ఆ
హు మ్ అందరకి అస్పేషంట్ గా ఎవరు ఉండట్లే
హ అదేలే
ఉమ్
ఇంకా ఏంటి సంగతులు
ఇంకా ఏమున్నాయి ఏమిలెవ్
సరే అయితే ఉంటాను ఉ ఉ బాయ్ ఉంటాను అ